ఆ ఏం చేతనావ్ మీ హలో
మాట్లాడుమీ
మాట్లాడతాను లేదా నీకు వినిపిలా నేనేేం జేసేది
ఆ చెప్పు
ఏం జేతనవ్
ఏందెలె నువ్వే పోన్ జేస్తవని జూస్తాన్న
ఆ అయ్ ఎన్నునాయ్ ఇంకా నీవి టాస్క్లు
నాది ఇంకా ఫైవ్ ఉన్నాయ్ ఒక్కసారి నీకు చేసేస్తే నీతో ఎండె అయ్ ఆ
ద్నాలుగు ఉన్నాయి మ్యా మళ్ళీ ఫైవ్ అంటావ్ జూడు
ఏందె అర్ధం గాల నువ్ జెప్పింది.
మధ్యానమే పద్నాలుగు టాస్కులు అయిపోయాయి నేను చూసినప్పుడు, మళ్ళీ ఫైవ్ ఉన్నాయంటన్నావు ఏంటి.
అవును ఫైవ్ ఉన్నాయి కాలంటే స్క్రీన్ షాట్ పెట్టేదా ఈ అకౌంట్ నుంచి అకౌంట్ పోతే కట్ అయిపోతుంది. ఒక్ కాల్ నీకు చేసింది ఒకసారే అమ్మి నేను వస్ తారి అసలు అది తీసుకోలేదు గదా
ఊహ్మ్
ఉమ్ నేను జేసింది రొండు సార్లే నువ్వు నాకు జేష్ నాకు టైమ్ సేము కాబట్టి నీకు అట అనిపిస్తాంది అవును నాకు నేను ఒక రెండు సార్లు చేసిన కాకపోతే ఒకసారి అది తీస్ కొల కాలు
ఆ ఇం కీ అకౌంట్కు నేన్ ఎన్ని సార్లు చెయ్ చో
టూ టైమ్సో వన్ టైమో చెయ్ ఊమ్ నేన్ ఈ అకౌంట్ ఇంకో వన్ టైమ్ జేస్ స్తా అంతే మళ్ళా అయిపోతుంది మితా ఇంగొకరికి ఎవరికన్నా జేస్తా
పావనీకి సెయాలి
నాదయిపోతే చేయ్
ఆఆ
ఊమ్ ఇంకేమి
చెప్మి
ఇంకేమీ లేదు నువ్వు చెప్తే నేను వింటాను.
ఏం చెప్పాలి
ఎదోఒకటి హ్
హ్
ఏదోటి చెప్పు
ఏ తినేకి పోలేఇంగా
ఇంకా మెసేజ్ పెట్టలేదు పెడితే పోతాలే
ఈ రోజే పప్పా
అదే ఉంటుంది ఇంకే ఉంటుంది హుఊఊఉ
ఆ ఉడాట్ట ఫోన్లో ఆ మనిషికి వచ్చింది ఈరోజు ట్రాస్కులు
ఊహు
మిద్ధి పైన పడుకోవాలనింది ఎంత మంచిగా గాలొస్తుందో
పనుకో రాత్రి దోమలు కుడతాయి మల్లీ కిందికి పోతావు హు హు
వైష్యుతో మనీ వయించుకున్నాను కదా పొద్దున సిక్స్ హండ్రెడ్
హు
అదే చేసి మళ్ళీ వేయిపించుకుందునా ఆ షర్ట్ వచ్చిన మళ్ళీ ఎందుకు నా దగ్గర ఉంటే వాడత
వేసేయ్ ఆ పిల్లకి
మళ్ళ నే నా
చెప్పినా నేను అప్పులేం వాడలేదు ఏసేస్తుందంట అన్నా ఏసెయ్
నేను మళ్ళీ రేపమ్ ఉన్నాడు అడుగుతా అది వచ్చినప్పుడు ఆ
లేేసే ఉ
పైషివర్ ఫోన్ చేస్తుందా అసలా నాకు ఫోన్ చే చేయలా
వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతే హు చెప్పాలా ఇంకేం లే
మీ బావకు చేస్తావా నువ్వు నువ్వు మీ బావకు ట్రై చేయొచ్చు కదా పోతాయ ఏమో ఒకసారి నేను జోగికి చేసా సబ్మిట్ చేసా ఒకటి
వచ్చిందా
ఆ
ఉహు చేస్తా నేను మా బావకి
హ
కానీ ఆ మనిషికి చేయాలంటే నేను రేపు వెల్లుండి కూడా నేను సబ్మిట్ చేయను
ఏంటి
ఆ
అర్థం కాల
నేను రేపు వెళ్ళిన కూడా కంప్లీట్ కాదేమ్మి సబ్మిట్ చేయలేను
టే
ఉం
ఏంది టాస్క్ లు జిప్పా
ఆస్క్
హలో ఎందుకో ఇంక నాలు గై కద ఉన్నాయి
అంతే అయినా కూడా ఆ మనిషికి నాకు టైం లేదంటాడు ఈ రోజయితే మాట్లాడిందేలా
జోగి కి చేయివే ఎత్తుతాడు
ఉం అది ఏం మాట్లాడాలా నీతో అయితే ఏదో ఒక సుత్తి కొడతా ఉంటా
జోగి మాట్లాడతారు జోగి కూడా చెప్పా మౌనిక క్ చేయమని మౌనిక దగ్గర రెండు అకౌంట్లు ఉన్నాయి అవేక్ చెయని చెప్పా
ఆ లిఫ్ట్ చేస్తా మాట్లాడతా ఉం
జోగినే ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటడ్ లే
ఏ రోజు ఉంట అసైన్మెంట్ మే జోగికి రాసి ఇచ్చేదానికి
రేపు తీసుకుంటాడంటే రేపు ఇస్తా
సరే
ఆ
ఉం
వాళ్ళకింకా మూడు ల్యాబ్లు ఉన్నాయంట రికార్డు కూడా నేనే రాసిస్తా ఇంకా జోగి వు అగ ఐదువందలిపిస్తా కుంటా రా రికార్డ్ రాయనికి
ఉంది
జగది కిది జరవిద్ చి ఐదువందలిప్పించుకుంటా చెప్తా అంటే మళ్ళీ చెప్పు అని నేనేం చెప్పేది
హలో
ఆ వినిపిదానికా హా మళ్ళీ చేస్తా అని చెప్పంది మూడు నిమిషాలుంది
అదే చెప్పిన
నార్మల్ గానే మాట్లాడతాయి ఏదో ఒకటి
ఉందిే
ఏమంటా
హ ఆ ట్యాబ్లెట్ పారాసిట్ మా పారసట్ కాదు స
అ
ఊ చెప్పు నేను చేస్తా ఇప్పుడు నాది అయిపోతుంది.
ఉంగా టైం కానీ
నువ్వే చేస్
ఇంకా రెండు నిమిషాలుంది ఇబా
నేను నిన్ను కాదు మే స్వామి ఆ పిల్లకి చ్చేసి టాబ్లెట్ అని అడుగుతాంది పారాసిట్
హూ
త
ఊమ్ రర్ వుంది వేడిగా గాలి వస్తాంది నుంచి నాకే ఆ
చేద్దాం. కానీ వాల్ మిస్ యూస్ చేస్తే మనకే
మిస్యూస్ కాదు నేను చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమంది షో చేస్తారు కదా ఆ డబ్బులు పోతాయి అది ఇది అంటారు అందుకే నేనే ఏం చెప్ చెప్పను మా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ డి
మృదులకి చేసాను ఆ పిల్ల లా అయ్యింది.
ఫోన్ పే అకౌంట్ల కదా
హ్ ఉందాఆ పిల్లకి
మృదుల ఫోన్ వాళ్ళ అమ్మది కదా అది
ఆ పిల్లకి గుడా ఉందనుకుంటా
లేదు చెప్పింది.
హ్ మ్ ఆ హా ఇంకేమి
ఇంకా ఏం లె చేస్తా అయిపోతే నీదయిపోతే జోగికి చేస్తా అప్పుడే ఫోన్ చేసినడే ఫోన్ చేసి చెపుతా
వచ్చి మళ్ళొచ్చి నీకు చేస్తా
చార్జింగ్ పెట్టి వంట చేసి ఒక్కొక్కరికే చేస్తా
హ సరే అదే డిస్ కనుక ట్య లోపల కట్ చేసి
టైం అయిందా సరే లె
హ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతే
వై
బాయ్ బాయ్ బాయ్ బాయ్